హలో నమస్కారం అండి రేపు ఉసీరానుం పన్నది తండి మీరు నువ్వు ఎలా జరుసుకుంటారు మీ ఊరిలో
ఆ శ్రీరామనవమి అంటే మా పొద్దున్నే లేస్తారు పూజలు చేసుకుంటారు మామూలుగా ఇంకా వాడపాప్పు పానకం అలా చేసుకొని ఇంకా అంటే శ్రీరాములు వారి కళ్యాణం కదా అయోధ్యలో జస్ తారు భద్రాచలంలో చేస్తారు సార్ కదా ఇంక అక్కడికి వెళ్ళలేం కాబట్టి మాన ఊర్లో ఉండే రామాలయాల్లో కువా ఉవా అంటే కళ్యాణం చేస్తారు మళ్ళీ
ఓకే అ అంటే మా ఊర్లో అయితే అండి ఇప్పుడు సేమ్ శ్రీరామనవమి రాము గుడి ఉంది అక్కడ గుడిలో కళ్యాణం జరిపిస్తారు మళ్ళీ ఊర్లో అంటే పానకాలు పంచడం ప్రసాదం మల్లి ఇంకా ఉంటాయి కదా ఆ సెనగలు ఆ అలాంటి ప్రసాదాన్ని ఇస్తారు మళ్ళీ సాయంత్రం పూట ఊరందరూ ఒక చోట చేరి దేవుణి విగ్రహం ఊరేగింపు చేయడం అలా జరు కుంటామండి మేము
మ్మ్
మీరు పండగా తర్వాత మళ్ళీ ఇంకొక రోజు ఇది వన భోజనాలు అలా ఏమైనా వెళ్తారా అండి శ్రీరామానవమి తర్వాత
ఆ శ్రీరామనవమి తర్వాత అట్లా వనభోజనాలకి ఏం వెళ్ళం పదహారు రోజులు అయిన తర్వాత మళ్ళీ పదహారు రోజులకి అని చెప్పి ఊరంతా పిలుచుకొని నాన్ వెజ్ తో భోజనాలు పెడతారు. మా ఊర్లో మాకు అట్లా వనభోజనాలకు వెళ్ళేది శివరాత్రికి వెళ్తారు అనమాట
ఓకే శివరాత్రి రోజు వనభోజనాలు అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడ అడవిలోనే ఉంటారండి మీరు ఎలా జరుపుకుంటారు వనభోజనాలు
వనభోజనాలు అంటే ఇంకా ఇప్పుడు అప్పుడు నలభై రోజులు అట్లా ఉంటారు కదా చేస్తారు కదా దా శివునికి పూజలు చేసుకుంటా ఉంటారు కదా నలభై ఒక్క రోజు అని అట్లా ఆ శివరాత్రి రోజు ఇంకా రోజు ఆ ఆ రోజు ఏం చేస్తా స అంటే మళ్ళ సముద్ర స్నానానికి వెళ్లి అక్కడ పూజలు చేసి కొని మళ్ళీ ఆ ఎక్కడైతే దేవ ఏ శివాలయంలో అయితే ఉసిరి చెట్లు బాగా ఉంటాయో ఆ ఉసిరి చెట్ల కింద బాగా వంటలు చేసుకుంటారు అక్కడే అక్కడ అందరు కలిసి చేసుకొని అక్కడ తినేసి మళ్ళా సాయంత్రానికల్లా ఇంటికి వచ్చ చేసా మళ్ళా ఆ ఊర్లో ఉన్న శివాలయంలోకి వెళ్ళి అది మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ పూజ చేసుకొని స్నానం చేసి శివాలయంలోకి వెళ్ళి మళ్ళీ దీపాల ఎలిగిస్తా ఉంటా అన్నమాట మీ సైడ్
ఓకే
హలో
మా ఊర్లో అంటే ఇప్పుడు సిరాలు
హలో హలో వినిపిస్తుద అండి నా మాటలు హలో
స్వామి తలవాలా తర్వాత వెతామండి మేము ఆ వినిపిస్తుందా అండి
ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఆ ఇప్పుడు వినిపిస్తుంది హలో ఇప్పుడు వినిపిస్తుంది